ఎం చేస్తున్నావ్ ఖాళీగానే ఉన్నావా
హు ఖాళీగానే ఉన్నాయి ఎం అప్పుడే ఇట్లా పని కూర్చొని చి సారీ పని కంప్లీట్ చేసుకొని కూర్చున్నా చాలా అలిసిపోయాను
అవునా మా ఇంట్లో కూడా అదే జస్ట్ ఇప్పుడే మా అక్క గంజి పిండి పెట్టింది అయితే తిని ఇప్పుడే అట్లా ఫోన్ చూస్తున్నా నువ్వు ఫోన్ చేసినవ్
అవునా గంజి పిండా చాలా బాగుంటది ఎండాకాలంలో చేసుకుంటారు అది
చాలా బాగుంటాయి అంటే ప్లేస్ని బట్టి దాన్ని పిలుస్తారు మా దగ్గరనయితే గంజు పిండని పిలుత్తరు
ఆ కొన్ని ప్లేస్లలో సర్వపిండి అనికూడా అంటారుదాని
హ్మ్ చాలా బాగుంటాయి అది ఆ బియ్యం పిండితో పెట్టుకొని
హ్మ్ అద అవునవును ఇంకా పిండి బొరేయడం అంటారు తెలుసా
ఆ ఆ అవును తెలుసు బాగు అది కూడా బియ్య పిండితోనే కదా చేసేది
ఆ సేమ్ ఇదే పిండి గాని ఇట్లా గంజుకు పెట్టకుండా కంచూట్లో వేయించితే పొడి పోడి అయితది అదే తింటే బాగుంటది ఇం
టే కొంచెం కారలాగా ఇట్లా ము ఏమంటరూ చిన్న చిన్నగ అవుతాయి కదా ఆ అవును చూసా నేను కూడా చాలా బాగుంటది తిన్నా ఒకసారి
ఆ మళ్ళీ ఎండాకాలంల ఇంకేం చేసు కుంటారు స్పెషల్ అన్ టే నిమ్మకాయ నిల్లు అదే నిమ్ నిమ్మరసం అంటారు కదా
హా అవును ఈ ఎండాకాలం ఇగ ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టుకొని నిమ్మకాయాల్తోని చేసుకోవడమే ఇగ
హ్మ్ అది బాగుంటది ఇంక ఏ జ్యూస్లు తాగాలే ఎండను అట్టుకోవాలాంటే సల్లసల్లాగ జ్యూసులు తగాలే
నాకైతే ఆ జ్యూస్లు కొం కోవడం కన్నా ఈ నిమ్మకాయ చెట్టు ఉంటే నిమ్మకాయ రసం తాగడమే ఈజీ అనిపిస్తది పైసలు ఎందుకు వేస్ట్ అనిపిత్తది
అంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదండ్ సతే
ఆ జ్యూసర్ ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు కానీ చేసుకోవాలంటే ఆ ఫ్రూట్స్ కూడా ఉండాలి కదా అండి నిమ్మకాయలు అయితే ఊర్లో దొరుకు తయి
అంటే ఏదైనా ఇగ ఫ్రూట్స్ అప్పుడప్పుడు కొన్ని తినాలనిపియదు కదా తినాలంటే నాకు జ్యూస్ చేసుకుంటే బెటర్
నిజమే కొన్ని కొన్ని తినాలనిపియావు అలాంటివి జ్యూస్ చేసుకొని చెక్కెరేసుకుంటే మంచిగుంటయి
కానీ జ్యూస్ తాగడం కన్నా డైరెక్ట్ గా ఫ్రూట్ తింటేనే మంచిదని డాక్టర్లు చెప్తున్నారు
ఆ అవును అట్లా డైరెక్ట్ తింటేనే ఎక్కువ అందులో ఉన్నాయని మన బాడీకి వస్తాయని అంటారు కొందరు
హు అదే కదా నేనైతే మాక్సిమం డైరెక్ట్ పండ్లు తినడానికే ఇష్టపడతా
అవునా మీకు ఏ పండ్లు అంటే ఇష్టమ అండి ఎక్కువ
నాకైతే సపోర్ట్ పండు ను
అవునా సపోటా పండు జ్యూస్ కూడా మంచి ఉంటాయి కదండి
అవునవును నేను తిన్నా ఫ్రూట్ లో సపోర్ట్నే తింటే జ్యూస్ అయినా కూడా సపోర్ట్నే తాగుతా గవే ఇష్టం బాగా
అవునా నాకేమిష్టమంటే సీతాఫలం ఇస్టమండి అవి బాగుంటయి అట్లాగే ఇంకా మ్యాంగోస్ ఇష్టం ఆ జ్యూస్ బాగుంటయి కదా ఆ మామిడి పళ్ళ రసం అవన్నీ మంచిగుంటయ్
బాగుంటది గాని తినేటప్పుడు మొత్తం చేత ఉ చాంపియన్
ఆ చేతిలో కంటుకుంటయి కాని ఆ తింటుంటే అట్లా తింటేనే మంచిగా మజ వస్తాయి ఆ పిక్కని పట్టుకొని తింటే మంచి
మాజా అంటా అదే మామడుకాయ జ్యూస్ ఎ తర్వాత మజా అం ర మజా రాతుప్ప మజ రాదు తాగద మజా అయితే
అలా కాదండి అంటే అది తాగుతుంటే చాలా
ఆ అచ్చ అచ్చ అంటున్నారు నేను మజా వస్తా అంటే మరీ మజా బయట అమ్ముతారు కదా అదేమో
ఆ కాదు కాదండి అవి తింటుంటే చాల ఆనందంగా ఉంటుందని చెప్తున్నా
అవునండి నిజంగా నా కూడా ఇస్ట్ కానీ కాలంలో అవర్ప ఈ మళ్ళా కందగడ్డలు అంటరు కదా అదే బాగ తింటారు జనాలందర ఆ
నిజమే ఆ కంద గడ్డలు ఉడకబెట్టుకొని తింటే బాగుంటయంట కదా బాగా మంచిదింట హెల్త్క్ కూడా
అవును ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదవి కొనుక్కోవాలి అసలు ఇంకా అమ్మడానికి రావట్లేదు మా
అవునా మా అమ్మనైతే పోయిన వారంన తీసుకొనొచ్చిందివచ్చింది మేము మంచి ఉడకబెట్టుకొని తిన్నాం
అవున మా నాకు చెప్పనే లేదు నీకు పోయిన వారం ఫోన్ చేశాను ఇప్పుడు చెప్పలేదు నువ్వు
నాకు గుర్తులేకుండే నువ్వు ఫోన్ చేసినప్పుడు మర్చపోయిన చెప్ప
అవునా నాకైతే అవి తినాలనిపిస్తుంది నేను కూడా మా అమ్మనడిగి తెప్పించుకుంటానయితే
మీ ఊర్లో అంగడి ఎప్పుడు మా ఊర్లోనైతే శుక్రవారం మా అమ్మ అప్పుడే తెచ్చింది
మా ఊర్లో కూడ ఉంటది సోమవారమ, మంగళవార ఎమో ఉంటది నాకు కూడా అంత గుర్తులేదు ఎప్పుడున్నా కూడ తీసుకు రమ్మంటాను తీసుకొస్తారు అంతే
తీసుకురమ్మనండి ఈ మధ్య అ
అంటే ఇంకొన్ని రోజులైతే ఇట్లాఊ ఇలనే బండ్లు పట్టుకొని తిరుగుతారు కదా
ఒకప్పుడు వచ్చేటివి అండి ఈ మధ్య అయితే నేను ఉన్నాన్నప్పుడయితే ఎప్పుడు రాలేదు మా అమ్మనే సంతలో తెచ్ చె
అంటే డబ్బులకు కాకుండా ఇట్లా పాత ఇనుప సామాన్ కి ప్లాస్టిక్ డబ్బలకి అని వస్తారు కదా
ఆ అవునండి నిజంగా నచ్చేటొ వాళ్ళు కాని మరి ఏమో ఈ మధ్యన అయితే వస్తలేరు ని ఏమంటారు బోలు అవి పట్టుకొని వస్తున్నారు ఇట్లా కందగడ్డలు అయితే అవి తెస్తలేరు
ఆ ఏట్లా మళ్ళీ బఠానీ లం అమ్ముతారు పింక్ కలర్ పీచ్ మిఠాయి ఆ అని బలే అనిపిస్తాయి తిం కొంటే
నిజమేనండి ఆ పీచ్ మిఠాయి ఇంకా ఈ అల్లం రెబ్బా అనుకుంటా కూడా ఒకటి వస్తాది మంచిగా ఉంట్
అబ్బా అదైతే అల్లం రెబ్బా దీని ఎన్ని రోజులు కాదు రోజులు కాదు ఎన్ని సంవత్స త్యాలేద్
నిజమే అస్సలు ఆ టేస్టే బాగుండేది అసలు అల్లం అల్లం కారం కారంగా మంచిగా ఉండేది
నా చిన్నప్పుడు డబ్బులు లేకపోతే నువ్ ఈ కరెంటు బుగ్గల అయ్ పలగొట్టి మీదిస్తే అల్లం రెబ్బ ఇచ్చేవాళ్ళు ఎన్ని బుగ్గలు పలగొట్టే వాళ్ళమో
నిజమే బుగ్గ కరాబ్ ఏంటంటే చాలు దాన్ని దాచుకోవడమే ఇగా
ఆ ఇంట్లో లేకపోతే వేరే వాళ్ళ పెరట్లో వెళ్ళి వెతుక్కునే వాళ్ళం కదా
ఆ నిజమే ఎన్ని బల్బులు దొరికితే అంత అల్లం రెబ్బ వస్తాదని ఎంతగా ఎతికేవాళ్ళమో వాటి కోసం
చికె న్ ఎంతైనా రుచి వేరుగా ఉంటాది కదండి
ఆ నిజమే బాగుండేది అంటే అల్లంతోని చేస్తారు కాదండి బాగుండేది
అందుకే నాకు అల్లం అంటే అల్లం టీ అన్న ఇష్ ఇష్టమే అల్లం రబ్బా అన్న ఇష్టమే అల్లం చట్నీ అన్నా ఇష్టమే అల్లం చేసిన చె నోడు ఇష్టం అల్లం ఇష్టం మోత్తానికి అయితే
అయితే ఉత్త అల్లం కూడా తింటారా అండి మీరు
ఉత్త ఆ లే లేదండి ఆ జోక్ కాదు ఇది ఉత్త అల్లం కూడా తింటే ఫేస్ లో మంచి గ్లో వస్తాది అంటా
అవునా ఇవన్నీ ఎక్కడ చూస్తారు అండి మీరు ఫేస్ కోసం ఏమన్నా వేరే చిట్కాలు ఏమన్నా వాడతారా ఇంకా
ఆ అల్లం వట్టి అల్లం తినాలి వెల్పయి తిన్ తినాలే అట్టే అలోవేరా ఉంటది కదా ఇది కలబంద గుజ్జు అది తినాలే ఇప్పుడ ఇవన్న మ ఫేస మంచి గ్
అవునా నాకు ఇవన్నీ తెలియదండి అంటే కళ్ళ ముంద మోఖానికి పెట్టుకుంటారని తెలుసు కాని గుజ్జు కూడా తింటారని అంత ఐడియా లేదండి నా
అంటే మాకు కూడా ఫస్ట్ తెలియదుండి స్కూ లో ఉన్నప్పుడు మా టెన్త్ శాస్త్రం చెప్పే సబ్జెక్ట్ టీచర్ ఉంటారు కదా ఆ సార్ చెప్పారు ఇట్లా అలోవేరా జల్ అంటే చాలా మంచి ఆరోగ్యానికని సార్ తిన్నారు తర్వాత మేము కూడా కొంచెం కొంచెం తిన్నాం కానీ చేదుగా ఉండే
ఆ అదే అండి అది చేదు నువ్వు ఎలా తింటారు అసలు్ నోట్లో వేసుకోగానే నోరంతా చేదు అయిపోతాయి కదా
మనంచపు చెడు అయినా మంచి చేతిగా ఉంటది చెడు తీయగా ఉంటది కదండి
అంతేలేండి ఆరోగ్యానికి మంచి అయినవన్నీ అలాగే ఉంటాయి మనం నచ్చావు కదా
ఇప్పుడు కాకరకాయ కూడా చాలా మంచి చేదుగా ఉంటది తినదు చెక్కెరేమో ఆరోగ్యానికి హానికరం తీయగుంట పది
మీరు బలే చెప్తున్నారండి అసలు నిజమే ఆ చెక్కర తీయగున్నా కూడా ఎక్కువ తినకూడదు హెల్త్ కి ప్రాబ్లమే దానివల్ల
అందుకే సామెత ఉంది కదా అండి మంచిదేమో చేదు చెడ్డదేమో చేదు మంచిదేమో తీపని
అవునా నేను ఎప్పుడు వినళ్లేదండి ఆ సామెత మీరు చెప్తుంటూనే వింటున్నా
మీకు సామెతలు ఎక్కువ తెలిసినట్టు లేదండి మీ చుట్టుపక్కల ఎవరు పెద్దవాళ్ళు లేరా మీకు చె అనండి
ఆ మా ఊరిలో ఎక్కువ మంది ఉండర్లెండి ఉన్నా కూడా నేను వాళ్ళ దగ్గరికెలైతే ఏమా అదన్డి వాళ్ళు కూడా మా ఇంటికి రారు ఎక్కువ
ఆ ఆ ఉంటారు మా చుట్టుపక్కల ఇక్కనే ఉంటారు పని లేకుండా ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇ వాళ్ళు ఇవే చెప్తాడు అదే పనం కని ఇవే చెప్తారు నాకంనీ నేను కూడా వింట నాకు కూడా ఏం పనుండది కాబట్టి
అవునా మీరు వాళ్ళతో మాట్లాడతారా అయితే
ఆ రోజు రోజు రెండు మూడు గంటలు నేను మా మాట్లాడతాను అప్పుడే వాళ్ళు ఈ సామెతలు చెప్తారు నేను నేర్చుకుంటాను ఎగ్జామ్ లో అడిగితే రాద్దామ అని అనుకుంటాగాని అవి అడగరు
ఇంకా సామెతలు ఎక్కడ అడుగుతున్నారండి ఆ అడిగే రోజులు పోయాయి ఇప్పుడు అన్నీ కొత్త కొత్త కొషన్ ఉన్నయి గదా
కరెక్ట్ గానీ ఒకప్పుడు అడిగేవాళ్ళ అండి ఇట్లా తెలుగు మాండలికం పైన కూడా అందరికి అవగాహన ఉండేయాలని అడిగేవాళ్ళు అందుకనే నేర్చుకుంటున్నాను నేను
నేర్చుకుంటే మంచిదే లేండి ఇప్పుడు రాను రాను ఆ అలాగే చేస్త అన్నారు క్వశ్చన్స్ కూడా
అందుకే నేను అప్పుడు రోజుకు రెండు మూడు గంటలు వెళ్ళి వింటే ఒక సామెత అయినా వస్తది చదువు తి ఎమ్ మొస్తది జప్పండి
నిజమే అలా విన్నదే ఎక్కువ గుర్తుంటాయి కదా మరి చదివిన దానికన్నా
మీరు కూడా అప్పుడప్పుడు వీలైతే అయితే వెళ్ళలి వినండి మీకు కూడా ఒకా సమెత రోజుకొక్క సమెత నేర్చుకున్నా చాలా అయితాయి కదా
ఆ నిజమే నేర్చుకోవాలి కానీ మా ఉర్లో అట్లా చెప్పే వాళ్ళు ఉన్నారుారో లేదా నాకైతే తెలియదు
లేదంటే గూగుల్లో చూసి నేర్చుకోండి ఏమైతే సరిగా బయట లేకపోతే ఫోన్ లోనే చూడాలి ఫోన్ లో ప్రతిదీ వస్తుంది
ఉమ్ అలాగే అయితే వింటాను ఇగా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను ఎవరైనా ఉంట వాళ్ళ దగ్గర విన్ టే లేదంటే గూగుల్లో చేసి చూస్తాను
ఉమ్ ఎలా విన్నా గాని నేర్చుకోవడం ముఖ్యమం ఆంథే మరి
అంతే కదండి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటే మంచిదే కదా రోజు
ఉమ్ సరే అండి మరి ఉంటాను ఇగా
ఉమ్ సరే అండి బై
బై